హలో వినిపిస్తుందండి.
వినిపిస్తుందండి తిన్యారాండి. ఆ బాగున్నామండి మీరు బాన్నారా
ఆ బాగున్నామండి తిన్నారా.
ఆ తిన్నామండి మీరు
ఆ ఇప్పుడే అండి అయిపెంది మీరేంజేస్తున్నారు.
ఏం చేయలేదండి కలిగున్నం మీరు ఏం చేస్తున్నారండి.
మేము కళీగానే అండి.
ఏం తిన్నారండి
మాకా ఉమ్మ్ ఈరోజు ఏం లేదండి పప్పు అన్నం చేసారు అంతే
ఆ
మీకేం జేశారు
మే ఏం చేయలేదండి ఇంకేంటండి విశేషాలు ఏమన్నా ఉన్నాయా
చెప్పాలండి మీరే ఏం విశేషాలు ఉన్నాయి
మీరే చెప్పాలండి గీ మీరు ఎక్కట్నుంచి అండి మాట్లాడుతుండేది
నేను ఇక్కడండి కొత్తగా పెట్టారే షాపింగ్ మాల్ సిఎంఆర్ షాపింగ్ మాల్ అనేసి
అవునండి
ఆ అక్కడ దగ్గర్లో
ఆహ్ అంటే మే ఇంకేమండి
మెయిన్ అంటే తెలిదండి నాక్కూడా ఇక్కడ కొత్తగా జాయ అంటే చేరాము మేము ఇంకా ఏరియా అన్నది తెలీదు
టరా
తెలిదండి కొత్తగా చేరామా
ఉమ్
తెలిదు నాకింకా మా వారికైతే తెలుస్తాది కానీ నాకు ఇంకా తెలియదండి బయటికి వెళ్ళలేదా
ఉమ్మ్ అంటే మీరు ఇక్కడికి చేరి కొద్ది రోజులే అయిందంటున్నారు కదా
ఆ అవునండి
అం ఇక్కడుండే కొంచెం ప్ర త్యేకత స్థలాల గురించి ఏమన తిరిగారా అండి ఇప్పుడు ఒక్కో ఊరికి ఒకొక్క ప్రత్యేకత ఉంటాయి కదా అట్లా
అవునవునండి కానీ మేం ఇంకా బయట వేరే ప్రదేశాలకి ఇంకా వెళ్ళలేద
అవునా అండి అంటే కొద్దిగా దగ్గర్లో ఉండే టివైనా వెళ్ళలేదాండి అక్కడక్కడ
లేదు లేదండి ఇంకా మేము చేరి ఒక రెండు మూడు రోజులు అయితుంది అంతే
అవునా అండి
మీరు ఎక్కడన్నా వెళ్లారా అండి మీ చుట్టుపక్కల కొత్త కొత్త ప్రదేశాలకు ఏమైనా
మేముండే దగ్గర్లో పార్కులు జంతు ప్రదర్శనశాల అంటే కొద్దిగా వింత వింత జంతువులు ఉంటాయండి అక్కడ
అవునా
అలా ఉండే చోటుకి ఎప్పుడన్నా వెళ్తా ఉంటామండి పిల్లలకు కొంచెం వినోదము కావాల కదండి ఎప్పుడన్నా వారంలో ఒకసారి
అవునండి పిల్లలకి రోజు సాయంకాలం అయ్యేసరికి బయటికి వెళ్ళి
ఉమ్ అలా తిరుదు అవునండి అలా ఉంటే బాగుంటది కదండి
అవునండి
మీరుండే ఏరియా ప్రాంతాల్లో దొంగలెమ్ లేరా అండి
ఏంటండి
ఏం లేదండి మీరుండే ప్రాంతాల్లో దొంగలు లేరా అండి అంటన్నా
మేమున్న పాతఓ ఏరియాలో మాకు కొంచెం దొంగల భయం ఎక్కువ ఉండేదండీ ఇడ చుట్టుపక్కన
మేముండె మేముండే ప్రాంతాల్లో కూడా ఉన్నారండి దొం ఇంకేంటండి విశేషాలు హాలో
ఆ చెప్పండి
ఇంకేంటండి విశేషా ఆ వినిపిస్తుందండి
ఏముందండి ఏం మీ ఇంట్లో అంటే పెద్దవారు ఉన్నారా అండి
అవును ఉన్నారండి మీ ఇంట్లోనా అండి
మా ఇంట్లో లే
ఇంకా పి మా ఇంట్లో పిల్లలు లేరండి మా యక్క వాళ్ళ పిల్లలు ఉంటారండి
అవునా చదువుతున్నారా
అవును అండి చదువుతున్నారు ఇంకా చిన్న పిల్లలు అండి ఒకటో తరగతి రెండో తరగతి చదివే పీల్లలు ఇంకా
ఆహా అవునా అండి బాగున్నాయ అండి వాళ్ళకి చదువులంతా
బాగున్నాయ అండి ప్రభుత్వ పాఠశాలలోనే ప్రస్తుతం చదువుతున్నారు
అవునా
అవున్ అండి పిల్లలుండే పిల్లలు ఉంటేనే మేలు అండి ఇంటికి కొంచెం వినోదము కొంచెం పిల్లలు చెట్టే సమయం గడపడం వల్ల మనకి కొంత పని ఒత్తిడి అనేది తాగుతాది అండి మనం ఏదో పేగు కోత్తరు అలస పోవడం కూడా హలో
అవునండి ఆ అవును అండి పిల్లలు వాళ్ళు ఉంటే కూడా మనకు బాగా ఉంటది అండి ఇంట్లో ఏదైనా తిటికి పని చేసొచ్చి వచ్చి ఒత్తిడి అవి ఏం ఉండవు
అవును అండి అలా ఉంటేనే మేలు అండి
వాళ్ళొచ్చి పిల్లలతో పిల్లలతో టైం గడిపినట్లు సమయం గడిపినట్లు ఉంటుంది అండి
ఉహుబల్ల
ఇంకేంటండి
చెప్పాలండి
పిల్లలు చదువు పిల్లల చదువులకు ఎట్ల ఉన్నాయండి అంటే స్కూల్స్ అవి
పాఠశాలలయితే మా ఇంటికి కొంచెం దగ్గరే అండి మేము ఉండేది పల్లెటూరా అని ఇక్కడ దగ్గరే అండి మా ఉరే ఏ మ్ ట్యూషన్ అంటే ప్రైవేట్ ఉంటాది ట్యూషన్లు అలాదా వెళ్ళి వస్తారు అండి ఉదయం ఇంకా మరీ వచ్చి పిల్లవాళ్ళు స్నానం చేసి అప్పుడు స్కూలుకి తయారైపోతారు అనమాట మరి ఇంకా మధ్యాహ్నం భోజనం కూడా స్కూల్లో పాఠశాలలోనే పెడతారు కదండి గవర్నమెంట్ స్కూలు
ఆ అవును అండి
ఆ అలా తింటారు మళ్ళీ సాయంత్రం అలా వస్తారు అండి వచ్చి కొంచెం తినడానికి స్నాక్స్ వాళ్ళు ఆలిసిపోయి ఉంటారు కదా అండి వాళ్ళు కూడా
ఆ పిల్లలకి ఇంకా ఫుడ్ ఆ భోజనము అవి ఒక్కటే సరిపోవుగదా
హ్మ్ మా కాల్ చేసేసింది మరి ఇంకా పిల్లల్ని పిలుచుకొని ట్యూషన్లో సాయంత్రం వొదిలేసి రావాలి అండి మరి ఏడున్నర ఏడు గంటలకు అలా వెళ్ళి తోలుకొని రావాలి పిలుసుకొని రావాలి అండి మేమే వెళ్ళి
ఓహో మీ ఇంట్లోనే ఉంటారా అండి పిల్లలు కూడా
మా అంతా మేము ఒకే చోటే అండి ఉండేది మేము
ఆహా ఓకే
అవును అండి తక్కువ అండి ఇక్కడే ఉంటారా అన్న వదిన కూడా ఇక్కడే ఉంటారు అండి మా దగ్గరే
అవునులే అండి మరి పిల్లలకి ఏమన్నా చదువు అంటే ప్రైవేట్ ఆ స్కూల్స్ అలా ఏమన్నా వేయ్యాల అనుకుంటున్నారా
అలా ఏం అనుకోలేదండి ప్రభుత్వ పాఠశాలలో చదువు బానే ఉంది మా పిల్లలకు కూడా చదువు బా వస్తుం దండి ఇంకా వాళ్ళు చదవడం చూసి మేమింకా అలా వద్ద అనుకని ఇది ఉన్నత చదువులే చదివీయాలని దీంట్లోనే అనుకున్నామండి
అంతేలేండి కానీ పిల్లలకి ఇప్పుడు చదువు ప్రైవేట్ స్కూళ్ళలో బాగా ఉంటందని విన్నాం కదండి
ఏంటండి
ప్రైవేట్ సం ప్రైవేట్ స్కూలల్లో
హ
చదువు బాగుంటుంది అనేసి ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో చూస్తున్నాం కదండి
అవునండి అది కూడా నిజమే కానీ పిల్లలు మా పిల్లలు బాగుం చదువుతున్నరనేసి మేము ఆ ఆలోచన మానేసామండి మేము కూడా మొదట్లో అలా ఆలోచించిన వారే కానీ పిల్లల ఏద ఎదగడం చూసి మేము కూడా అలా అనుకోలేదండి
అంటే పిల్లలు బాగా చదువుతారా అండి
ఆ బాగా చదువుతారండి
అవునండి జ్ఞాపక శక్తి అలా బాగా ఉందా అంటే గుర్తు పెెట్టుకోవడానికి
ఆ గుర్తుపెట్టుకుంటారండి ఇంకేంట
ఇంకే చెప్పాలి
ఏం లేదండి మీరే ఏమన్నా చెప్తే వింటామండి అదే పిల్లల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలన్నమాట అండి మా అక్క వాళ్ళని చూసి నాకి కొద్దిగా అలవాటు అవుతుందన్నమాట వాళ్ళు పడే ఇబ్బందులు పిల్లవా మారం చేయడం సతాయించడం అది కావాలి ఇవి కావాలి అలా ఇలానే కొన్ని కొన్ని ఉంటాయి కదండి చిన్న చిన్న సమస్యలు పిల్లవాళ్లతో
ఆ అది నిజమే అండి పిల్లలు చనా అల్లారు చేయడము నీట్గా ఉంచుకోరు
మనకు కూడా తెలుసు అంట కదనిండి అవన్నీ
ఊ మనం నేర్చుకుంటాం అండి చూస్తూనే నేర్చుకోగలం ఇంకా మనకు భవిష్యత్లో
అవును సరే అండి ఊ సరే అండి అవు